హ ఏమ్మా ఏం చేస్తన్నావు ఏం లేదా వంట చేస్తా ఉన్నా స్వీట్ చేస్తా ఉన్నా ఏం వంట చేస్తున్నావు పద్దు కీర్ చేస్తున్నా నేను బిర్యానీ గటగట్ల జరుగుతాంది నువ్వే టేనా చెప్పాలే ఎట్లా కదూక కీర్ చేసేది నువ్వేగా సజ్ కాకియ ఫస్ట్ టైం పెట్టుకోవాలా సొరకాయ తీసుకొని నేను తురిమి పెట్టుకున్న అన్ని వేసి నెయ్యి లేకుండా సొరకాయ ఏని నూనె వేయకుండా ఏందీ మీంటే చేసేలా
అది ప్లే లో కొంచెం సేపు దేఖ్ తా నైట్ అంత
సగ్గుబియ్యం దానికి కూడా వేసేయ్ అవి ఇవి ఉండని
తర్వాత చక్కెర వేసేది దీనికి ఎంతగాలు
ఏం చేస్తున్నారు వంట దాన్ని నేను ఆకుకూర చేసేదే సరే సగ్గుబియ్యం వండిన తర్వాత
చికెన్ తెతే తెతే
అది పార వోసింది ఎలా ఎలా కలుపు చేసేది అంతే కద్దు కిరికి రెడీ ఈక బియ్యం ఏడ ఉన్నాయి చెప్పు నేను బయట వేస్తాను బిర్యాని ఎదగద్ నువు ఏతే ఎర్రగా క బడి అడిగాను బంగ మల్ల బిర్యానీ ఆకు ఓ ఉప్పు వెన్ని ఎయల మసాల దినుసుల్లో అన్ని మసాలా దినుసుల్లో అన్ని వేసిన తర్వాత అల్లం అల్లం పేస్ట్ వేసినంక చికెన్ కడిగి ఎయల చికెన్ ఎసేతప్పుడు పసుపు టమాటా కాయలు అది కూడా మాడి బొగ్గు అయిపోతుంది ఆది ముందే చేపలా కదా ఆ మాట నువ్ నాకి నేనే వంట మాస్టర్ నీ అని చెప్తంలేదా ఏం చెప్పేది అవన్నీ వేసి బాగా ఉడకల బాగా ఉడకళ్ళ
ఆ
ఉడికిిన తర్వాత బి పక్కన ఉడక బట్ కొని మల్ల గా వెడీలా అన్నం లోకి వేసేలా బియ్యం లోకి షాజీరా కొంచం లవంగాలు ఎల్లకా బుడ్డ ఎ చెక్క ఎసేయాలీ దాని గి మసాల అంత వేగినా తరువా బిర్యానీ మసాలా ఏసేయి బా ఉడికినా తాత ఇవన్నీ ఉడకబెట్టసి ఏసేది కొత్తిమీర పౌదినా చికన్ తెచ్చి వేసేసెయ్
కొతి మీరా పుదీనా
ఆ నువ్వే అన్నాం బాగా సిమ్ లో పెట్టి మగ్గిచ్చేదమ్మ ఆ మళ్ళ కొతిమీరా పుదీనా ఎర్రగడ్డ ఎంచి ఎర్రగడ్డలు అన్నీ పైనా కాసేది మగ్గబెట్టి అది ఎలా అది బిర్యానీ అంతేనా అంతే బిర్యానీ అంత ఈజీ నా బిర్యాని చేయడం చెయ్ దాసు బాస్మతిని వేసి చెయ్ ఒకే హు
మీ ఫేవరెట్ ఏంది మీకు ఇష్టమైనది ఎంటి కాఫీ నా
ఆ ఆలా కాఫినే నా తిండి
బోండాలు ఎం బోండాలు
ఆలు బోండా మిర్చి బోండా ఎర్రగడ్ల బోండాలు ఇట్లాటివి తింట ఎగ్ బోండా చికెన్ బోండా చికెన్ బోండా ఎగ్ బోండా తింటా చికెన్ బోండా తినను ఆలు బాగుంటుంది నిజం తిన్నావా తిననులే కిక్కి రా అసలు బా అన్న బాలేడో ఇంట్లో పడి ఉండు ఈనెల అంతా ఉంటదా నీ బొత్త తింటివా బోండాలైన కి ని ఇష్టంలే నీ అవి ఎక్కువ ఇష్టం లే మీకు ఎం ఇష్టం చాపల మటన్ నా చికెన్ పకోడా అంటె ఇష్టం అరేట్ రసుట్ ఇంట్లో ఎంత కేద తెలుసుకదా ఇసం బా కడిీ ఏ ఎన్ని సార్లు వదల రా ఎరగల వాగా మీవు లేక బో చే
ఓ
అల్లం తెల్ల పేస్టు గరం మసాలా మామం కాదు
అల్లం తెల్లిగడ్డి పాస్ట్ ఎట్ల చేసేది
ఎ కబుట్ట చస్కా లవే మిక్సకిేస అంతేనా అకు ముంది ఏడుజ తన్ంచు
గంప పర్లి కయా
లు కిరగ లేదలు బిర్యానీ లే కరే చే
ఏమేం మసాలా ఇస్తారు వాన
చెప్పలేదా ఏనుారు గన్ పౌరు గరం మసాలా ఏసి కనిచ పెట్టే బ మాిన తర్వాత కొద్మీర్యాలు పడిస తెల్ల నువ్వులు ఏరా యాలుకులు వ నా ట పడపోయిపోంది నిమ్మరకం ఎందుకొని ఎరగెరలు జరుక్కకొని తింటా అంటే వసుకు కూడా మ గా ఇ ఉ నా పాప ఉ కాల కే ఉ తూకు మాకు కదు
ఉ
అన్నూరు రూపా ఉ డవ ప చ ఆ ఎక్కువ గుడ్ ఇనింగ్ మాో పాప చేస్తా చేస్తాని విజేస్తాను స కా అవునా ఎది పలా అ అలా కవిది నహ బిడ్డంట ఏమనుకుంటే వంద నాలుగింతలు తింటుంది బిడ్డ ఉ ఇల్ బా గినల్ ఉ
నేను నాఖద్దు కట్రు చేస్తా ఉన్నాయితే వచ్చింది
స లే వి ముష్ న ఇప్ప చ నాడు డిన్న లేేాల ఈ ఉ అేను
చెప్పల మీ
ఇకా ఏ బా ప మా ఇ మాదిలట్లే తంటే కొ సం ఫస్తారు ఓ అవును నిన్న పెళ్లికి పెట్టినది గా శీర వాల గంటకి ఇంకో ఆమ్మి ఉంది అమ్మి వో కే అర్థకేజీ తెచ్చిం అ
ఎందుబావ తినద్ అన్ చెప్ ఎప్పుడు మీరు చికెన్ చేసేది
అంత బిర్యానీ చేసలకే టైమ్ మూడు అప్పుడు ఎం వెట్టింది మే అంతే మల్ నైట్ దినే రైతా
సర్లెండి అయితే ఇంక వంట చేసుకోండి మీరు మా పకి అ
ఏమ్మ
టాట బాయ్ బాయ్